నమస్క బాగున్నారా
ఆ బాగున్నాను మీర ఎలా ఉన్నారు
బాగున్నాండి
మీకు
అ
ఈ నక్షత్రాలు రాసులు రాసి ఫలాలు న్యూమరాలజీలు ఆ తెలుసా అండి మీకు
లేదు అండి కొద్దిగా ఐడియా ఉంది అంతే
వీటిని మీరు ఫాలో అవుతారా
అప్పుడప్పుడు అండి ఏదో హెడ్లైన్స్ చూసి ఇది చూడాలి అంటే ఓపెన్ చేస్తాను యూట్యూబ్స్ లో లేదంటే పట్టుపుకనండి అవి చూస్తే మళ్ళా ఇయ్య ఆట దరుగుతుందేమో అన్న ఒక భయం అనేది నాలో మొదలవుతుంది
ఉహు
కాబట్టి అవి ఒకవేళ హెడ్లైన్స్ చూసి ఆ చూడాలి అన్న థాట్ వచ్చినా కాని ఇ వద్దు మనకి అని బే బ్యాకి వెళ్ళిపోతానుండి
ఇప్పుడు మీరు మాములుగా టెంపుల్స్క వెళ్ళినప్పుడు చూస్తూ ఉంటారు కదా
ఆ
టెంపుల్స్ లో వెళ్ళిన వెంటనే దేవుడి దగ్గరికి వెళ్ళిన వెంటనే పూజారి కొంచెం డ్రామా చేస్తాడు ఏం డ్రామాలంటే అంటే మా దేవుడికి ఏం తెలియనట్టు దేవుడికి మన గో గోత్రం పేరు చెప్పడము ఇంటిలో వాళ్ళ పేర్లు చె ప్పడము మన పేర్లు చెప్పేదో మంత్రాలు చెప్పి ఆ కొన్ని కొన్ని సంస్కృతంలో అదే ఇప్పుడు నా నా క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు పూజారికి అయితే అయితే మనం ఎవరో తెలిలీదు మనం ఏ కుటుంబం నుంచి వచ్చామో మనది ఏగోత్రరమో తెలియదు ఆయన అడిగితే ఒక అర్థం ఉంది దేవుడికి ఎందుకండి వాళ్ళు అడగడము
ఎందుకంటే
ఇప్పుడు
పూజ విధానం అనేది మన పూర్వీకులు మనకి రాశారు
ది
పూజా విధానం ఇలా ఉంటుంది ఇలాగ చెయ్యాలి ఇలాగ చేస్తనే దానికి ఫలితం ఉంటుంది అని
పూర్వీకులు పూర్వీకులు రాశారు కానీ దేవుడు రయలేదు కదండి ఇప్పుడు మీరు పూర్వీకులు రాసింది
అని చెప్పి నేర్చుకున్నామా అండి ఏదన్నా
పూర్వీకులు రాసింది మీరు పూర్వీకులు ఫాలో అవ్వాలంటే టే పూర్వీకుల్కి పూజలు చేయాలండి దేవుడికి ధనం పెట్ కోవాలంటే దేవుడి దగరికి ఎళ్ళి దండం పెట్
ఇప్పుడు వెంకటేస్వామి నిలువ నామం వేసుకుంటాడని శివుడు అడ్డ అడ్డ గీతలు గీసుకుంటారని
హ్మ్
అవన్నీ మీ మీకెలా తెలుసండి
అవి వేదాలండి అ టే వాళ్ళు తెగలు మార్చుకున్నారు నన్ను అడి తే దేవుడుంతా ఒకటే అండి
అలాగా అలాగే ఇవన్నీ కూడా
మీరు సంబంధం లేకుండా ఏదో మాట్లాడేస్తున్నారు నాకు అర్థమయింది నేనే ఏమంటున్నానంటే ఇప్పుడు మన మన మన అమ్మ నాన్న ఉంటారు
హ్మ్
వాళ్ళ దగ్గరకి ఎళ్ళి మనం రోజు నా పేరు మౌళి నేను మీ కొడుకుని నేను వీరి మనవరాల్ మనువుడిని మనవరాలిని అనేసి మనమేమి చెప్పుకోం కదా
చెప్పుకోము ఆయన కాని పేరు అనేది ఒకటి ఉంటాది కదండి
పేరుంటది పిలవస్ సార్ వాళ్ళకి తెలుసు కదా మనకి మనమేమి వాళ్ళ ఏం పేషెంట్లు కాదు మరి పోడానికి వాళ్ళకి తెలుసు అట్లా ఒక తల్లిదండ్రుల్కి కేమ మన గురించి తెలిసినప్పుడు లోకాల్ ఎళ్ళే ఈ దేవుడికి మన గురించి తెలియదా పూజారి చేసే డ్రామా గురించి తెలీదా పోనీ పూజారి ఏమన్నా ఊరికే సేవ చేస్తన్నాడా అర్చన డబ్బులు ఒక పది రూపాయలు ఎక్కువ ఎస్తే రెండు పూల్ కాలుగాడ పెట్టిస్తాడు అదే మీరు మామూలుగా చేశారంటే పూజ అసలు అది కూడా చేయరు ఊర్ కే దణ్ణం పెట్టుకొని హారతి ఇట్ల ఇస్తారు
ఎళ్ళు
ఇంకొక ఐదు వందలు చేతిలో పెట్టినారంటే ఇంకా దేవుడి పైన ఎదెందో దారాలు అవి ఇది ఎత్తుకొచ్చి పూజ కప్పులు ప్రసాదాలు కప్పులు అవి ఇవి
ఇప్పుడు అలాగయిపోయిదండి
హ్మ్
అలా చేయడం ఇప్పుడు అందరికిీ అలవాట అయిపోయింది ఎందుకంటే జనాలు కూడా అట్లే ఉన్నారు కాబట్టి వాటిల్కేఎక్కువ చూపిస్తున్నారు కాబట్టి పూజార్లు కూడా ఇస్తన్నారు
ఇప్పుడు మీలాంటి వాళ్ళు ఉండేంత వరకు కు ఈ పూజర్లాంటి వాళ్ళు ఇలానే ఉంటారండి
పూజ గుడికే వెళ్ళర అయితే
గుడికి ఎళ్తాము కానీ ఇటువంటివి నేను పట్టించుకోనండి గోత్రాలు చెప్పడము అర్చన చేయ పించడము అసలు ఈ అర్చన కాన్సెప్ట్ ఏందో నాకైతే అర్థమే కాదు
అలా అయితే ఇప్పుడు కర్మకాండలు చేసేటప్పుడు కూడా మనం వెళ్ళి దర్ ర్పన వదలడము అవన్నీ చేస్తాము కదా చనిపోయినప్పుడు ఒకటి పుణ్యం చేస్ స్వర్గానికి లేదంటే నరకానికి పోతారు అంతే కదా మనం దర్ ప్పర్ ఎందుకు చెయ్యల వాళ్ళ వాళ్ళు ఒకేళ మంచిలైతే వాళ్ళే వెళ్తారు లేదంటే లేదు మనం జరపనోదల్ లేదు కాబట్టి ఆత్మ ఇక్కడే దిరుగుత ఉంటుంది ఇవన్నీ మీరు మీకేమంటారు హలో
హలో
ఆ చెప్పండి
అదే పూర్వీకులు ఇప్పుడు మన మన వంశం వంశం అనేది ఒకటి ఉంటదండి వంశంలో ఆహా నేను చెప్పేది వేరే మీరు చెప్పేది వేరే వినండి మొదట పూర్వీకులు అంటే పూర్వ మీ నేను చెే ప్పే కథ వేరు మీరు చెప్పే కథ వేరు మన వంశంలో ఉండే వాళ్ళ అది ఇప్పుడు మన ముందు తరం వాళ్ళు అంతకు ముందు తరాల వాళ్ళు ఎవరన్నా చనిపోయినప్ ప్పుడు వాళ్ళ జనరేషన్ అదేమంటారు వంశ పారంపరంగా వచ్ తే వాళ్ళ రక్త సంబంధికులు ఆ కార్యక్రమాలు చేస్ స్తె వాళ్ళకి మోక్షం కలుగుతుందండి
ఆ మోక్షము వాళ్ళు చేసే పుణ్య పాపల్లో కదండి భాగము
ఏంటివవి
ఇప్పుడు నేను ఇట్లా చేస్
వచ్చేది మోక్షం వేరే వాళ్ళు చేసేసినాక ఇప్పుడు కొన్ని కొంత మందికి జీవితము సగంలోనే
నేను బతుకున్నప్పుడు చాలా తప్పులన్నీ చేస్ ననుకోండి నేను ఒక క్రిమినల్ అనుకోండి చంపడం అట్లంతా చేసా రేపు నా ఫ్యామిలీ వాళ్ళంతా చేరి ఇట్లా ఇది ఇంత పూజలు చేస్తే నా పాపాలన్నీ కడిగేసుకున్నట్టేనా
అంత గడిగేసుకున్నట్టవ్వదు ఎంతో కొంత మా వాళ్లు వాళ్ అలా ప్రయత్నం చేశినప్పుడు కొంత పోతదనేది ఒక నమ్మకం
మ్ ఓకే అండి అలా అయితే మంచిది
ఇప్పుడు ఒక మ ఒక మనిషి జీవితాంతము వాళ్ళు తెలుసో తెలియకో కొన్ని కొన్ని తప్పులు చేస్తారు ఆ తప్పులన్నిటికీ ఒక జీవితం చివరి క్షణాల్లో అదేమంటారు చివరి సంవత్సరాల్లో పేకి ముందు సంవత్సరం నుంచి కొంచెం మార్పు అనేది ఉంటుంది వాళ్ళల్లో మంచిగా మారుతారు మంచిగా మారి నేను జేసిన దాన్ని తెలుసుకొని కొంచెం రియలైజేషన్స్ ఇవన్నీ చేస్తా ఉంటారు
మ్
తెలుసుకున్నాక మళ్ళీ వాళ్ళు నేను చేసిన తప్పులన్నీ కడిగిపోవాలనేసి వాళ్ళు కొంత వరకు వాళ్ళు దేవున్ని ప్రార్థించుకోవడం అలా చేస్తారు అక్కడ ఒక ట్వంటీ పర్సెంట్ థర్టీ పర్సెంటో వాళ్ళు అది క్లియర్ చేసుకున్నారంటే సడన్ గ వాళ్ళు చనిపోయినారంటే ఇంకా అక్కడ కొంచెం పెండింగ్ వర్క్స్ వాళ్ళ తర్వాత రక్త సంబంధికులు వాళ్ళోచ్చి ఆ పూజలు ఆ పిండాలు కార్యక్రమాలు చేస్ ప్పుడు వాళ్ళ ఆత్మశాంతి కోసము ఇవన్నీ చేస్తారండి అంతేగాని ఏదోదో మీరు చెప్పినట్టు ఏదోదో కాదు ఆత్మశాంతిగా చేసుకొని వాళ్ళు ఈ జన్ ఈ భూ భూమితో వాళ్ళ అనుబంధాలు అన్నీ క్లియర్ జేసుకొని వాళ్ళు వే పరలోకాలకి ఎల్లేరట్టు చేసేదాన్ని పిండ ప్రాప్తి అవదు కార్యక్రమాలం టారు పిండ ప్రధాన కార్యక్రమం
ఓకే అండి నాక్ తెలియని విషయాన్ని జేప్పినందుకు చాలా ధన్యవాదాలండి
తెలియంది తెలుసుకోవడంలో తప్పు లేదండి
ఇప్పుడు నేను తప్ప నేను చెప్పలేదండి మే నేను కృతజ్ఞత చాటి చెప్పుకున్నాను
ఉ ఏ దో అండి నాకు తెలిసిన కొంత జ్ఞానాన్ని నేను నలుగురికి ఇలా చేరవేరుస్తూ ఉంటాను
ఓకే అండి మీరు మాగా మాటలు బా మాట్లాడుతన్నారండి మీరు ఏ ఏమన్నా ఎఫ్ఎం రేడియో లో న్యూస్ యాంకర్ గా లేదంటే ఇలాగేదన్నా ఇలాంటి ఫీల్డ్స్ లే ఏమన్నా ఉన్నారా మరి
ఏం లేదండి నె మా ఇంట్లో ఎప్పుడు టీవీలో న్యూస్ పెట్టుకొనె పోతా ఉంటదండి న్యూస్ ఛానల్స్లో రన్ అవుతా ఉంటయి
ఉహు
ఇప్పుడు మీలాంటోళ్ళు మాట్లాడినప్పుడు నాకు ఆ ఛానల్లో వాళ్ళు మాట్లాడినట్టే మాట్లాడాలనిపించి ఇట్ల మాట్లాడతానండి
ఓకే అండి అంటే దిబేట్స్ చూస్తారా మీరు ఎక్కువ
డిబేట్స్ కాదండి అన్ని తలకాయి నొప్పులు చూస్తా ఉంటానడి ఆ న్యూస్
అంటే ఇప్పుడు మీరు నేను మాట్లాడిన ప్రతి దానికి ఒక డిబేట్ లాగా వాదిచ్చారే కానీ నార్మల్ గా మాట్లాడినతే నాకే పక్క అనిపించలేదండి
అది నార్మల్ గా మాట్లాడేదంటే మీరు మాట్లాడేదాని బట్టి ఉంటుందండి ఇప్పుడు మీరు నార్మల్ గా మాట్లా తిన్నారా అంటే తిన్నామంటాము తినలేదా అంటే ఎందుకు తినలేదంటే ఎందుకు తినలేదని చెప్తాము అంతేగాని మీరు డిబేట్ కి ఆ దారి చూసి దారి ఓపెన్ చేసి డిబేట్ లో కూర్చోని పెట్టడానికి మీరు ప్రయత్నించినట్టుంటే ఇంకా డిబేట్
ఓకే అండి ఇంకా సెలవు తీసుకుంటానండి
సెలవా
ఉ అవునండి
లెటర్ ఏమన్నా రాస్తారా అండి సెలవు లెటరు ఉత్తరం
ఉత్తరం రాతే ఉత్తరం రాయాలంటే ముందు నాకు మీ పేరు తెలవాలి మీ ఊరు తెలవాలి అ అని తలాలండి కానీ ఇప్పుడు అవన్నీ తెలుసుకోవాలన్న ఆలోచన నాక్ లేదండి
అంతేలాండి ఉత్తరాలు రాసే అంత అవసరం కూడా ఏమి లేదు పైగా నాకు తెలిసి మీకు అంత చదువు కూడా వచ్చిండదు అన్ని నేను అనుకుంటున్నాను
అయ్య అలాగా డోన్ జడ్జే బుక్ వైస్ అండి
డోంట్ జడ్జే బుక్
బుక్కండి మీరు బయటను చూసి లోపలంత
దాని అది మీకు కొటేషన్ కూడా సరిగ్గా రాలేదండి డోంట్ జడ్జ్ ఎ బుక్ బై ఇట్స్ కవర్ అంటారండి దాన్ని మీరు షార్ట్ కట్ లో సగమే చెప్పినారు
అంటే మీకు పూర్తిగా తెలుసనీ నేను అనుకున్నానండి మీకు తెలీదు అని నాకు ఇప్పుడే అర్థమయింది
సరే అండి మీకు ఎంతో కొంత నా గురించి తెలుసు కున్నందుకు నా వంతునుండి మీకు కొంచెం కృతజ్ఞతలు
మ్మ్ ఓకే అండి ఉంటాను మరి
తండి